ఆ వినిపిస్తుందాఅండి
మాట్లాడండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు
నేను కాళి నే చదువుకుందం అనుకుంటున్నా కానీ మీరు అప్పుడే మాట్లాడదామ న్నారు మాట్లాడుతున్నా
అవునా నాకు మీకు ఏ క్రీడ అంటే చాలా బాగా ఇష్టం మీకు ఏ క్రీడా అంటే చాలా బాగా ఇష్టం ఆట
క్రీడా అంటే ఆట ఓకే ఆటలా నాకు ఆ అ అర్థమయింది అర్థమయింది చెస్ చెస్ బాగుంటది కదా నాకు చాలా ఇష్టం
అవునా హ్మ్
ఏదో ఒక రోజు నేను ఆ చెస్ ఆడతారు కదా
హ్మ్ హ్మ్
అది నాకు చాలా ఇష్టం అండి మరి మీకు
చెస్ ఇష్టం అలాగే రన్నింగ్ కూడా బాగా ఇష్టం స్కూల్ లో ఉన్నప్పుడు రన్నింగ్ బాగా ఆడేదాన్ని న్ని కాకపోతే ఇప్పుడు అంత పట్టించుకోవట్లేను దాన్ని ఎందుకంటే పెద్దగాయ్యాం మిలా జాబ్ తెచ్చుకోవాలినే ఇన్ ఇంట్రెస్టే ఎక్కువ అయితుంది ఆ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఆసక్తే పోతుంది అసలకి తెలుసా మీకు
అవునవును అయితే నాకేమో చెస్ ఇష్టం అంటే ఇంకొక అంటే నా నీ నాతో పాటు ఇంకొక ప్లేయర్ చాలా మంచిగా ఆడతారు అన్నట్టు నా ఫ్రెండ్. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నే నాకు ఇష్టంగా మారిపోయింది చెస్ అనేది. ఆయనతో రోజు ఆడి ఆడి నాకు అలవాటు అయిపోయింది.
ఉమ్ అవునా మీరు జాబ్ తెచ్చుకోవడంలో ఎలా. ఉన్నారు అంటే మీ మీ వంతు సాయం ఎలా ఏం చేస్తున్నారు.
ఆ పొద్దున్నే లేచి చదువుకోవడము ఇంకా దాని గురించి బాగా ప్రాక్టీస్ చేయడం. రీసెర్చ్ చేయడం జరుగుత అలా చేస్తూ ఉంటేనే కదా మనకి. జాబ్ వస్తది అలా నేను చేస్తూనే ఉన్నా. ఇంకా జాబ్ రాలే చూస్తున్నా.
వస్తుంది నమ్మకంతో ఉండండి మీకు జాబ్ పక్కా వస్తుంది. మీరు అనుకున్న ఫీల్డ్ లోనే మీకు జాబ్ వస్తుంది.
ఓకే థ్యాంక్ యూ సో మంచిదండి చాలా.
అ ఆ తినరండి.
జున్ను తిన్నా అండి మరి మీరు చాయ్ తాగిర్రా.
ఆ చాయ్ తాగం అ తిన్నాం ఏం కరీ ఏముండింది మీ మమ్మీ.
మా మమ్మీ ఈయాల మామిడికాయ పప్పు. ఎండకాలం కదా అండి మా అవిడి. కాయలు వస్తున్నాయి మా నాన్నగారు తెచ్చిరు తిన్నాం పప్పు.
అవునా మామడికే పప్పు నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా మమ్మీ. మమ్మీ చెస్తుండే మంచిగా తింటుండే అవును.
ఇప్పుడు.
ఆ పిల్లవండి వస్తాం. ఉమ్ పిల్లివండి వస్తాం. ఆ అవును అలాగే మీ అ. బతుకమ్మ బతుకమ్మ పండగ గురించి మీకు కొంచెం చెప్దామని కాల్ చేసాం మీ దగ్గర బతుకమ్మ ఉండదని చెప్పారుగాదా. మాకు ఒకసారి.
ఆ చెప్పండి.
ఆ బతుకమ్మ చిన్నప్పుడు మేము బతుకమ్మ వేసుకునేటప్పుడు. ఫస్ట్ బొడ్డెమ్మ అనే ఉంటది అనమాట బొ బొడ్డెమ్మ నైన్. డేస్ తొమ్మిది రోజులు ఆ. ఆడాలి అది ఎక్కడంటే అయ్యగారు ఉంటాడునమాట మా విలేజ్ లో మా ఊర్లో ఆ. ఆయన దగ్గరికి వెళ్ళి బొడ్డ మా నైన్ డేస్ పూలని పేరువదు అనమాట జస్ట్ పూలని ఒక. ప్లే పల్లెంలో వేసుకొని బొడ్డమ్మ పట్టుకొని వెళ్ళాలి అయ్యగారు వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ. మంచిగా ఆడి పాటలు సాంగ్ సాంగ్స్ ఆడి అ రిటైన్ వచ్చేసినాక అలా నై. తొమ్మిది రోజులు చేసాక ఆ ఒక్కసారి ఎంగిలి. పువ్వు బతుకమ్మ అని అంటారు అనమాట. ఆ అది చేసాక ఇగ మనకి.
కొత్త కొత్త బటల్ కొంటరాండి.
ఆ కొంటాం కొంటాం కొంటాం.
నేను చెప్పినది వింటున్నార. ఆ మరి మీర మాట్లాడుతున్నారు నేను తిప్పేది వినాలి కదా ఆ.
లేదండి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది అందుకే నాకు వినిపించలే ఆ పెట్.
అవునా మీరు పెర్లకు బట్టలు పెట్టుకుంటారా.
అంటే తెలీదండి నాకు సరిగ్గా.
హలో ఆ మా మ. నా కూడా దేవుడి దగ్గర బట్టలు పెట్టుకుంట. మేము అంటే పండగ రోజులు కొత్తటలు దేవుడి దగ్గర పెట్టుకుంటా మా పెద్దలకి. తాతలకి ఆ అమ్మమ్మలకి సారా అట్లా అర్పిస్తాయి సారా కా మందు. తెచ్చి పోస్తస్తారు.
హామ్. వాళ్ళ పొట్టి వాళ్ళకి నైవేద్యం పెడతారా ఉ ఉ అవు కే
ఆ నైవద అ పెట్టినంకనే మేము లేసుకుంటాం
ఓకే ఓకే మా దగ్గర కూడా చేసారు ఇట్లా ఉ
అవునా అ
ఆ మీకు ఇష్టమైన మూవీ ఏంటండి సినిమా
నాకు ఇష్టమైన మూవీ మొన్న మొన్న రీసెంట్గా ఒక సినిమా వచ్చింది కదా అండి సినిమాయే మర్చిపోయినా అది ఇష్టం వల్ల సినిమా పేరు మార్చిపోయంత సినిమా ఇష్టమండి నాకు
ఆ ఇ మీ ఈ మూవి చూడండి ఇ కేరళ స్టోరీస్టు అని అవునా నాకు చాలా ఇష్టం మహేష్ బాబు అంటే హీరోయిన్స్ లో
నాకిష్టం అండి మీకు కాదు ఫస్ట్ నాకు ఇష్టం
ఆ మీకే ఇష్టం మాకని నేను చెప్ మాకు ఇష్టం ఉంటారు కదండి మహేష్ బాబు ఒక్కరి మీకు సొంతం కాదు కదా
అవునవునులే అది కూడా కరెక్టే కాని నాకైతే అయితే చాలా అంటే చాలా ఇష్టం ఆ
ఉ హీరోయిన్ లో
చెప్పండి
మీకు కామెడీ సినిమాలు ఇష్టమా లేకపోతే ఉ
పాతకాల పాతకాల మూవీసే చాలా ఇష్టం పాతకాల సినిమాలే నాకు చాలా ఇష్టం అండి మీకు
నాకు పాతకాలం సినిమాలు ఇష్టం ఇప్పుడు సినిమా ఇష్టం అ అందులో నాకు కామెడి మూవీస్ అన్నా ధై ఏ మూవీలన్న చాలా ఇష్టం తెలుసా మస్తు చూస్త దెయ్యం సినిమాలు అయితే ఒక్కొక్క సినిమా ఉంటది కిర్రాక్ ఉంటది ఆ కాంచనా మూవీ ఉంటది చూడండి అప్ అబ్బా అబ్బా అబ్బా సుసు పడాలి అట్లు ఉంటాది ఆ మూవీ
అవునా
అట్లా చూడాలి రాత్రి ఒంటరిగా ఒక్కరిమే చూడాలి ఉ
ఆగండి ఇంకా జ మీకు ఒక సినిమా ఉంది సినిమా అంట ఇ ఈ ఈ నెలలో పండుగ వస్తుంది తెలుసా మీకు ఈ నెలలో పండుగ ఉంది తెలుసా ఉగాది కొత్త బట్టలు కొత్త సంవత్సరం అంటారు కదా తెలుగు సంవత్సరం అంటారు కదా గురించి ఏం తెలుసు చెప్పండి మీకేం తెలుసు దాని గురించి
ఉగాది గురించా ఆ ఉగాది అంటే ఇ మనందరం న్యూ ఇయర్ కి న్యూ అనుకుంటాం కానీ కాదు ఉగాది అనేది కొత్త సంవత్సరం మన తెలుగు వాళ్ళకి ఉగాది అయితే మా ఇంట్లో మొత్తం మా నాన్న మొత్తం చూసుకునేది మా మమ్మీ పూజ చేసి మా నాన్న ఉగాది పచ్చడి చేసి నాకు మా అక్కకి మా తమ్ముడు పెడతారు తర్వాత మా మమ్మీ ఆ భక్షాలు చేయడం పూరీలు చేయడం చపా తీ చేయడం మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ మా మమ్మీ చేస్తది అబ్బబ్బ సూ ఊపర్ చేపిస్తదండి ఎంత బాగుంటదో అసలు మమ్మీ చేసి ఇంగ లొట్టలు ఏసుకొని తినాల్సిందే
ఆ అయితే మాకు ఎట్లా జరుగుతది అంటే మాడ మాకి మా దగ్గర కూడా బానే జరుగుతదండి పొద్దున్న లేవగా నే వంటలు అన్నీ తెచ్చి పెడతారు మా డాడీ ఏమో చీ మా డాడీ అంటున్నా మన మా మమ్మీ ఏమో అన్నం వండుతది కూర వండుతది దేవుడికి పెడుతది తర్వాతనే మేము ఉగాది పచ్చడి చేసుకుంటం కొబ్బరి కొబ్బరి కాయ కొడతము
మ్
కొబ్బరికాయ కొట్టినాంకనే మేము ఆ తింటాం
ఓకే ఓకే అందుకేనా మ్ ఆ రోజు ఇగ కొత్త సంవత్సరం అనమాట ఇగ మనకి
అవునా దాన్నే కదా ఉగాది అంటారు
ఆ చిన్నప్పుడు మా నానమ్మ చెప్తుండే ఇవన్నీ ఇలా
ఆ అవునా మా మా తాతలు చెప్తుండే మా తాత అంటే నాకు చాలా ఇష్టమండి ఇలాంటి చిన్న చిన్న కథాలు కథల్ చెప్తాడు నైట్ పడుకునేటప్పుడు దయ్యాల స్టోరీలు ఏడు ఏడు కథల ఆ కింగ్ ఏదో ఏడు రథ
ఏడు రాజులది ఏడు రాజులది ఆ ఏడు రాజులు ఉంటరు చే వేట కెళ్తే చేపలని తీసుకొస్తారు అన్ని చేపలెండి పోతాయి గానీ ఒక చేప ఎండిపోదు ఎందుకని అని ఒక క్వశ్చన్ ఉండే ఇదే కదా స్టోరీ అది
ఆ అవునండి నాక్ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినయ్ ఎన్నో మీరు ఇలా చెప్పగానే
ఆ నాకు మా నాన్నమ్మ మా తాతయ్య చెప్తుండే బట్ మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఆయనే టూ ట్వంటీ ట్వంటీ టూ లో రెండు వేల ఇరవై రెండు లో చ మరణించి చారు ఇది చాలా బాధకరనమ విషయం మ్
పాపం ఇప్పుడు గుర్తు చేసినట్టుంది సో బాధ పడకండి అంత గనం మీర్
ఆ లేదు లేదు అట్లేం లేదు బట్ మా తాత చాలా మంచివారు ఎంత చాలా మందికి హెల్ప్ జే సిరు వ అతనికి ఏ ప్ర ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోడు ఆయనే సాల్వ్ చేసుకుంటాడు అలాంటి ది మా అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా మనవరాళ్లు మనవళ్ళయినా గాని వాళ్ళందరికీ చెప్ ప్తాడు అనమాట ఇలా జెయ్యాల జేయ్ అనేసి కష్టపడి బతకాలి సుఖం కి మరగొద్దు అని చెప్తాడనమా ట మా తాత
అవునవును అర్ధం అయితనే ఉంది మీ మీ పెంపకం మీ మీ మాటలు చూస్తుంటేనే మీ తాత మిమ్మల్ని ఎలా పెంచారో అని
మ్ నాకు చాలా ఇష్టం మా తాత మా నానమ్మ ఇష్టం ఆ మా నాన్నమ్మ కి నిన్ననో మొన్ననో చెయ్యిరిగిందనమాట పాపం తను కూడా
అయ్యో మరి చు మీరు వెళ్ళి వ వచ్చారా మీ నానమ్మ దగ్గరికి
లేదు వెళ్ళాలి ఉగాదికి వెళ్తాను
ఉగాదికే మేము మంచిగా బట్టలు గాజులు మా డా మా నాన్న గా జులు లిప్పిస్తా అన్నడు ఈ సారి
అవునా
నాకు చాలా ఇష్టం మా నాన్న ఒయి షాప్కి ఓయి తెస్తే అర్ధం గాలే చెప్పండి మళ్ళీ ఒకసారి
గాజులు అనంగానే నా చార్మినార్ అయినా హలో గాజులు అనగానే నాకు చామినర్ గుర్తొచ్చిందండి
అవునా
ఇది రంజాన్ మాసం కదా మీకు హలీం ఇష్టమేనా
ఆ తెల్సు తెల్సు మా మ ఫ్రెండ్ ఒక రోజు బిర్యానీ జేసుకోనొచ్చిండు
మ్మ్ తిన్నారా
అయితే అలీం తీసుకొస్తా అనన్నాడు అలీం తీసుకో రాకుండా బిర్యానీ చిన్ అందుకే గుర్తుంది నాక్ అలీం అంటే ఇంత అని కానీ తిన్లే అండి తినాలి ఎప్పుడైనా
అవును హలీమ్ తో పాటు కద్దు కా ఖీర్ మటన్ బిర్యానీ చాలా బా చేశారు గదా ముస్లింస్
అ అవున్ మాకు బాయిస్ తెచ్చి పెడతరు తెలుసా పండుగ రోజు బా పెద్ద గిన్నె నిండా తెచ్చి పంపిస్తారు ఇంటికి
అవునా మాకైతే అలా ఎవ్వరియ్యరు నాకు ఇప్పుడే ఒక ముస్లిం ఫ్రెండ్ అయిండు ఉ హలో
ఆ చెప్పండి చెప్పండి
ఓకే అండి నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ చేస్తాను
ఓకే బాయ్
బాయ్